ఏం చేస్తున్నారండి. హాయ్ అండి, నమస్కారం అండి.
అండి వాకింగ్ చేస్తున్నా అండి.
వాకింగ్ చేస్తా ఉన్నారా? తిన్నారా అండి.
లేదండి ఇంకా లేదు.
మరి అప్పుడే వాకింగ్ చేస్తున్నారు.
అంటే ఈ రోజు నేను ప్రతి రోజు ఒక టాస్క్ అనేది నిర్దేశించుకుంటా సో ఆ నా టాస్క్ ఏమంటే రోజుకి పదివేల అడుగులు నడవాలి అనేది నా టాస్క్
ఓకే ఎలా ఆ అలా ఎందుకండి అలా
ఎందుకంటే ఆరోగ్యం మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్త గా చూసుకోవాలి కదండి ఆరోగ్యమే మహాభాగ్య ముఖ్యం సో అలాంటప్పుడు మనం ఆరోగ్యం పైన కేర్ తీసుకోకపోతే ఇంగేవరు తీసుకుంటారు
మ్మ్ అది నిజమే అండి
డబ్బు సంపాదించడమే ప్రధాన ఉద్దేశం లాగా ఉంటుందండి కానీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే దానిపైన ఫోకస్ చేసి దాన్ని ఎవరైతే గెలుచుకోగలుగుతారో ఆటోమేటిక్ గా అన్ని సంపాదించుకోగలుగుతారు
ఇప్పుట్లో అందరు ఏమంటే హెల్త్ కాన్షియస్ కన్నా ఇంపార్టెంట్ గా మనీ ఎక్కువ అని చె ఎలా అని ఉరుకులు పరుగుల జీవితంలో ఉన్నారనమాట కొత్ కొంత వరకు నేను చూసినంత వరకు కొంతమంది కాన్షియస్ గానే ఉన్నారు అంటే ప్రొద్దున్నే లేసి ఆ వాక్ చేయడం గాని కొన్ని ఏమన్నా ఆ యోగా అలాంటి చేయడం గాని విన్నాను కానీ ఇంకా కొంచెం అవేర్నెస్ రావాల వాళ్ళ ఫిట్నెస్ గురించి
వాళ్ళు మెయిన్ కాన్సెప్ట్ ని మిస్ అయితున్నారండి ఏం తెలుసా ఆరోగ్యముంటే డబ్బు సంపాదించుకోగలం కానీ డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కోగలడం దాదాపు అసాధ్యం
ఆవును
మేబి ఆరోగ్యాన్ని సరిచేసుకోవచ్చు కానీ కొన్నిసార్లు డబ్బు ఆరోగ్యాన్ని తిరిగి తేలినటువంటి సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయండి
మ్మ్ చాలా ఉంటాయండి అలా
ప్రజలు చాలా మంది అర్థం చేసుకోరు కొంతమంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఏమను కో కొపొతే ఆ చాలా మంది ఆ ఆహారంలోని వెజిటబుల్స్ ని అవి నచ్చవు ఇవి నచ్చవు అని
ఓకే అవునండి అవునవును
కానీ వాటి వ్యాల్యూ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళకి ఆరోగ్యం బా లేకుండా ఏదైనా జబ్బు పడినప్పుడు కానీ
కనీ మీరు ఇలా చెప్ మీరు ఇలా చెప్తా ఉంట్ టే నాకు నేనే గుర్తొస్తాన్నానండి కొన్ని వెజిటేబుల్స్ ని నేను కూడా అలానే అవాయిడ్ చేస్తాను అంటే నాకు అవి పడవు అని చెప్పి ఆలు ఆలు యూజ్ చేస్తే నాకు కొంచెం అలర్జీ లాగా అన్ అనిపిస్తుంది సో నేను ఆలు తినడం మా మానేసిన అనమాట ఇట్లా కొన్ని వెజిటేబుల్స్ ని నేను ఇగ్నోర్ చేస్తాననమాట తినకుండా
అవునండి అట్లా అది చానా తప్పండి ఎందుకంటే ప్రతి ఒక్క వెజిటబుల్ లో మన ఆరోగ్యానికి కావాల్ సూక్ష్ పోషకాలుగాని స్థూల పోషకాలు గానీ విటమిన్స్ గానీ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇలా చాలా వరకు ఉంటాయి సి మన బాడీకి అన్ని కంపోనెంట్స్ చాలా అత్యవసరమైన అండి కానీ మన కి వాటి గురించి తెలియకపోవడం వల్ల చాలా మందికి ఆ అవేర్నెస్ ఉండదు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి కూడా మన బాడీ
అవును నేను కూడా విన్నానండి మా అంటే నేను వర్క్ చేసే చోట మా కొలిగ్ కూడా నాకు చాలా సార్లు సజెస్ట్ చేసినారండి అంటే ఇలాంటి వెజిటేబుల్స్ తిను ఇలాంటివి తిను కొంచెం హెల్త్ మీద కాన్షియస్ గా ఉండు అట్లాంటి సజెషన్స్ నేను కూడా విన్నానండి
ఆ నింగ్ ఒకద్ ఏమంటే నడక వాకింగ్ చాలా చాలా మంచిది హెల్త్ కి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ మినిమమ్ ప్రతి ఒక వ్యక్తి ఒక హ్యూమన్ ప హ్యూమన్ పర్సన్ మాములు ఆరోగ్యంగా ఉండాలంటే పది వేల అడు టెన్ తౌసండ్ స్టెప్స్ దె నీడ్ టు వాక్ ఇన్ ఎ డే
ఓకే బట్ కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ అండి పర్ డే టెన్ థౌసండ్ స్టెప్స్ అన్నారు కదా నేన్ కొంతవరకు అంటే నేను ఇట్లా ఏమన్నా నేన్ గుడ కొంచెం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని గూగుల్లో కాని ఇప్పుడు కొంచెం ట్రెండ్ గా అవుత ఉన్న ఛాట్ జిపిటింగ్ గురి దాంట్లో కొంచెం సెర్చ్ చేసి చూసాను అన్మాట. నేను దానికి చెప్పాను అంటే నేను ఇట్లా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా పర్ డే ఎన్ని స్టెప్స్ అలా ఎలా ఏమి అని అడిగితే అది చెప్పింది ను థర్టీ టూ ఫార్టీ మినిట్స్ లో ఇన్ని కిలోమీటర్స్ వాక్ చేయాలా ఇంత నడవాలా ఇన్ని స్టెప్స్ వేయాలా అని చెప్ప్ కానీ పర్డే అట్ల్ అని చెప్తే క అంటే అది హెల్త్ కి మంచిదేనా అనే డౌట్ నాగ్గూడ చ్చిందండి అంటే
ఓకే అవునవునండ్
అహ
ఇంద్ అది ఎలా ఉంటుంది అంటే ఫిట్నెస్ అనేది మనం ఓవర్గా మన ములుగా మన హెల్త్ పైన ఇప్పుడు బాడీ సేపింగ్ ఇట్ల ఏమన్నా ఉంటుంది గదా దాని పైన కాన్సన్ చే కాన్సన్ంట్రేట్ చేసి మనం వెయిట్ లాస్ అవ్వడం కోసం గని అట్లేమన్నా చెయ్యాలంటే మీరన్నట్టు చాట్ జి పి టి ఈ మరి ఇంక ఏదైనా చెప్పినట్టు అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది కానీ మినిమం ఆరోగ్యం నేను చెప్పినది బేసిక్
ఓకే
సో ఈ బేసిక్ ఆరోగ్యం ఏదైనా మనకి కావాలంటే అది వ్యాయామం కంపల్సరీ ఆ వ్యాయామంలో నడక అనేది గూడా ఒక భాగం ముందు మన పూర్వీకులు ప్రతి ఏ పని చేయాలనుకున్నా గాని వాళ్ళు నడక ద్వారానే చెయ్యగలిగే వాళ్ళు ఇప్పుడు వాహనాలు ఎక్కువైపోయినాయి సైకిల్లు ఎక్కువ ఎక్కువైపోయినాయి
ఆ ముందు కాలంలో అసలు మనకి ఎలాంటి వెహికల్స్ కానీ ఏం ఉండేవి లేవు అసలు ఎక్కడికి ఎళ్ళాలన్నా ఎంత దూరం వెళ్ళాలన్నా నడుచుకుంటూనే వెళ్ళేవారు నడక మార్గాన్ని తీసుకునేవారు అందుకే ఎలాంటి ఏమంటరు వాల్కెలాన్ అనారోగ్యం గాని ఇలాంటి జబ్బులు గాని ఎక్కువ లేవ్నమాట
అవునండి సరిగ్గా ఫిట్ సరిగ్గా ఫిట్నెస్ ఉండే వాళ్ళం ఇప్పుడు కానీ ఇప్పుడు అది లేకపోవడానికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవడం ఆ నడవకపోవడం ఇలా చాలా కారణాలు ఉన్నాయండి సో మంది వాళ్ళు చేస్తున్న జాబ్స్ మెయిన్ అడ్మిన్ కి సంబంధించిన జాబ్స్ ఎవరైతే చేస్తారో సిస్టమ్ వర్క్ జాబ్స్ ఎవరైన ఎవరైతే చేస్తారో వాళ్ళు పక్కక్ కదల్ అనేది దాదాపు చాలా తక్కువగా జరుగుతుంది రోజులు
అడ్మిన్సే గాదండి ఇప్పుట్లో మనము సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సైట్ చూసుకున్నా సిస్టమ్ మిందర ఎవరై ఎలాంటి వర్క్ ఎవరైనా చేయని అలాంటి వాళ్ళకి మీరు చెప్తా ఉన్నారు కదా అట్లీస్ట్ బేసిక్ అయినా ఉండాలని నేను గూడ దానికి అగ్రీ చేస్తానండి
ఆ మామూలు మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ జాబ్స్ లో కొద్దిగా మెంటల్ స్ట్రెస్ ఉంటుందండి అట్లాంటి మెంటల్ స్ట్రెస్ని తట్టుకో గలగాలన్నా గుడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం ఎప్పుడైతే ఫిజి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాదో అప్పుడు మెంటల్ ఫిట్నెస్ ఆటోమేటిక్ గా
ఉమ్ అవునవునం
అనుభవం నుంచి కావచ్చు లేకపోతే నా ఉద్దేశం అండి అది ఉద్దేశం మీకు చెప్పాలనుకు కున్నాను చెప్తున్నాను అంతే అది చాలా మంచి ఒక దినచర్య చెప్పుకోవచ్చండి ఆ మన రోజు ఎప్పుడైతే వ్యాయామంతో స్టార్ట్ అవుతుందో ఆ రోజ అంతా మీరు చాలా చలాగిగా ఉంటారు మీ మెదడు కూడా చాలా వేగంగా చురకు చురుకుగా ఉత్సుకతతో పనిచేస్తుంది
ఓకే
అండ్ మెయిన్ ఇంకొకటి ఏమంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంప్యాక్ చూపిస్తుంది సో మీరు తీసుకునే ఫుడ్ లో అన్ని కార్బోహైడ్రేట్స్ గానీ ప్రోటీన్స్ గానీ విటమిన్స్ గానీ లిపిడ్స్ ని ఇవన్నీ ఉండాలండి ఇవన్నీ ఉన్నప్పుడే అది సంతులిత ఆహారం అంటు టారు తెలుగులో
అంటే ఇప్పుడు చ ఇప్పుడు ఒకటి ఒకటండి సంతులిత ఆహారం అట్లా అట్లా అన్నారు కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్ తీసుకుంటాను తర్వాత కొన్ని లీఫీ వెజిటేబుల్ బుల్స్ తింటాను లీఫీ అంటే ఆకూరలు తింటాను అలా ఆ ఒకటే తింటే సరి పోతుందా ఇంక కొన్ని ఆడ్ చేసుకోవాలా కదా నేను ఏమ్ అనుకున్న ఎగ్ లో చాలా చాలా దొరుకుతాయి మనకి చాలా విటమిన్స్ ఉంటాయి చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఎగ్ నుంచి వస్తాయి లీఫీ వె వెజిటబుల్స్ నుంచి కూడా చాలా వస్తాయి మనకు విటమిన్స్
అవునడి అవునండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ హరణ చెప్తానండి నాకు తెలిసినంత వరకు నాకున్న మా విషయ పరిజ్ఞాన పరంగా మీరు గుడ్డు తి తీసుకోవడంలో మీకు దాదాపు గుడ్డు పాలు తీసుకుంటే దాదాపు అన్ని విటమిన్లు కవర్ అవుతాయండి కానీ కానీ ఒకే ఒ విటమిన్ కవర్ అవ్వదండి ఏ తెలుసా
ఏం తెలీదు తెలీదండి
సి విటమిన్ సి విటమిన్ ఎప్పుడు కూడా సిట్రస్ జాతికి సంబంధించిన ఫలాలలో
లెమన్స్
అవునండి లెమన్ లేకపోతే ఆరెంజెస్ ఇంకా ఆమ్లా ఉసిరి విన్నారుగదా
ఆ తెలుసండి
ఉసిరి ఆమ్లకి ఆ అని ఆయుర్వేదంలో దాన్ని రారాజు అంటారు
అవున
కి అది రారాజు లాంటిది సో మీ మీరు ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారొ అప్పుడు మీరు ఉసిరి తేనె తింటే ఆరోగ్యానికి చాలా మంచిది
ఓకే ఇదియితే నాకు అంత తెలిదండి ఉసిరికాయ మళ్ ళ్ళి అంటే ఉసిరి తేనా తింటే చాలా మంచిది అది ఐడియా తెలి ఐడియా లేదు నాకు
అవునండి ఉసిరితేేనె చాలా మంచిది ఆరోగ్య
అంటే అది ఎలా ఎలా పని చేస్తుందండి అంటే ఇప్పుడు ఉసిరి తేనె తీసుకోవాలి అలా అన్నారు కదా అట్లా రెండు కలిపి తీసుకుంటే దేనికి పని చేస్తుందంటే ఎలా పని చేస్తుంది
చాలా ఆరోగ్య సమస్యలు మంచిదండి ఉసిరి ఇమ్యూనిటీ పవర్ విటమిన్ సి ఉంటుది ఆ హెయిర్ కి హెయిర్ కి మంచిది చర్మానికి మంచిది ఉసిరి ఆ లాట్ ఆఫ్ విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల ఇంకా తేనె అంటారా ఎన్నో జీర్ణ సమస్యలను నయం చేస్తుంది తేన అనేది నాచురల్ షుగర్ తేనెలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది షుగర్ పేషెంట్స్ మాత్రం దీనిపైన కొద్దిగా అవేర్నెస్ ఉండాలి ఇంకా మిగిలిన వాళ్ళ అంతా దే కెన్ ఏబుల్ టు సీ మేమ్
ది యూస్ చేసుకో
ఆ యూజ్ చేసుకోవచ్చు
ఓకే అండి ఐథింక్ మీకు చనా అవగాహన ఉందనుకుంటే టా అండి ఫిట్నెస్ మీద అంటే హెల్త్ పరంగా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి వి విని దాన్ని బట్టి నాకు అనిపిస్తా ఉంది
నాకేమంతా లేదండి నేను కూడా ఆ చూసి మామూలు నేర్చుకుని చదివి
మీరు సజ్జెస్ చేయాలంటే ఒకవేళ మీరు ఎవరికన్నా ఏమైన్నా సజెస్ట్ చేయాలంటే ఏం సజిస్తారు ఇప్పుడు వాక్ వాక్ చేస్తే బేసిక్ గా వాక్ ఉండాల టెన్ థౌసండ్ స్టెప్స్ అట్లా వాక్ చేయాలా అని అన్నాను కదా అది కాకుండా వేరే ఏం సజెస్ట్ చేస్తారు మీరు ఏమన్నా సంథింగ్
నేను సజెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు తీసుకునే ఆహారం హు మామూలుగా మంచి ఆహారం తీసుకోవడం మంచిది అని సజెస్ట్ చేస్తాను